లో ఆ
బాగున్నారా
అవును బాగున్నా
ఉమ్ ఉమ్ ఏం చేస్తున్నారు
ఏం చేస్తలేను
ఆ
ఉమ్ హా
నా చిన్న పాప కనబడతలేదు కదా
ఎక్కడ ప్ పెంది అవును కాంకిడి తిన్ తాంది కదా
నిబ్బ హ హ అచ్చింది నాదంక ఉమ్
ఉమ్
మూవీస్ చూస్తారా మీరు ఎక్కువ
అవును చూస్తాం
గేమ్స్
గేమ్స్ కూడా చూస్తాం
చూసరా ఆడుకుంటారా మీకు క్రికెట్ అంటే ఇష్టమా
ఏ చ్చీ నాకు నచ్చదు క్రికెడ్ గాలీస్
నాకు అస నాకు అర్ధం కాదు క్రికె
అర్థం పోని కానీ నాకు చిరాకస్తది ఎందుకు అది క్రికెట్ చూస్తుంది
ఒక బాల్ కోసం అందరూ తిరుగుతరు
అలేస్ ఇట్లానో ఉంటది అది క్రికెట్ అంటేనే కోపం వస్తుంది నాకు ఎందుకో
మా ఫ్యామిలీ మే బెస్ట్ ఇష్టం క్రికెట్ అంటె
అవునా మా ఇంట్లో ఎవరి చూడరు క్రికెట్ క్రికెట్ మనకు బాక్సింగ్ అంటే ఇష్టం
మనం లైఫ్ కూడా చేసుకుంటున్నాం
అహా అవును
ఇంకా చెప్పండి మూవీస్ హిందీ మూవీస్ చూస్తారా తెలుగు మూవీస్ చూస్తారా
స ఇంగ్లీష్ కూడా చూస్తాం
అల్వా
ఆ ఇంగ్లీష్ చూస్తాం అన్నీ మూవీస్ చూస్తాం
సాంగ్స్ వింటారా
అవును పిచ్చి సాంగ్స్ అంటే
అంటే అన్ని సాంగ్స్ ఆ అన్ని సాంగ్స్ అంటే లేకపోతే ఓన్లీ డీజే ఇట్ల ఫోక్ సాంగ్స్ హా అవి ఇష్టమా
అవి చ్ లవ్ ది అవి గలీజ్ నాకు ఇష్టం ఉండయ్
ఒక పాట పాడండి కదా మరి
ఆ అదే ఎట్లా పాడతారు
మ్ మీకు ఇష్టం అన్నారు కదా నాకు ఎట్లా తెలుస్తది అ కొంచెంమైనా వస్తాది కదా పాడడం
ఏ గజ్జెలు సప్పుడు విన్నాడు ఎక్కడికేళ్లావంటాడు డియ్యాలో డియ్యా ఆ ఏదో అయ్యేది ఏమో నేను విన్నా అయితే నాకు
మూవీ చూసిన్ర మీరు
ఏం గుర్తు లేదు అది ఏ మూవీ సాంగో
ఆ హండ్రెడ్ పర్సెంట్ లవ్
ఆ అది చూడలే నేను మూవీ కానీ అది చూసిన పాటలు రీల్స్ లో వస్తుంటాయి అది చూసిన
మంచిగా ఉంటది మూవీ
ఆహా
మధ్యలా బ్రేకప్ అయిపోతది మళ్ళా కలుస్తారు
ఆహా అట్లా అంటరా
ఆ మూవీల ఆమెకి చికెన్ అం టే బాగా ఇష్టం
ఆహా అది తం ఆహా తమన్నా ఉంటది ఆ
ఆహ్ అవును
నాకు మూవీ నేమ్ గుర్తులేదు కానీ అది గుర్తుంది మూవీ గుర్తుంది
ఎం హండ్రెడ్ పర్సెంట్ లవ్
ఆహా వాళ్ళు అది ఉంటారు కదా చుట్టాలు ఉంటారు వాళ్ళు
అవును మామయ్య అత్తమ్మ మ్
అందుకేమో ఎవరికో ఏమో అయితే అప్పుడు కలుస్తారు లాస్ట్ కి
వాళ్ళ తాతయ్యకి అదే ఇప్పటి వరకు గుర్తుకున్నది మీకు
అవును
ఇప్పుడు అస్తలేదు లేకపోతే మంచిగా అస్ టుండే ఛానల్
అవును అస్తలేదు ఎక్కువ అస్ స్తలేం మేము చూస్తలేం కదా అంతా అస్తయి కావచ్చు ఎవరికి తెలుసు వస్తది కావచ్చు
అవును
ఏ మీకేం మూవీస్ అంటే ఇష్టం మీకు ఇష్టం లెవ్వా
మనకు అంత లేదు ఇష్టం నాకు అది
చిన్నపిల్లల స్టోరీస్ ఇష్టమా మీకు మరి చూస్తారా ఆ నాకైతే దయ్యం స్టోరీస్ అంటే ఫుల్లు ఇష్టం
నాకు అది కాదు అది కంగనా రనౌత్ ది మూవీ ఉంటది చూడు ఆమె ఒక్కతే పోతది లండన్ టూ మగ దయ్యం ఉన్నదిగా ఆ మూవీ ఇష్టం నాకు మంచిది ఆమె మం చిగురా ఉంటది సెల్ఫ్ వేరే వల్ లం మేడి వేనున్నది
మంచిగుంటదా ఇప్పుడు రియల్ లో కూడా మంచినే గదా
హ్మ్ రియల్ లో కూడా సేమ్ లై స్వామిది
ఆ
రియాలిటీ చూపెట్టిన్ మంచిగా ఉంటాది ఇంకా చెప్పండి
చెప్పండి మీరు
ఇప్పుడు అయిపోయిందా పని అయిపోయిందా
ఇంకా కాలే తినడం ఉంది ఇంకా
చేసింసారా మీరేం వండుతారా ఇంట్ల
ఇంట్లో నేను ఒక్కటే ఉంటా అయితే నేనే వండుతా నేను. ఇప్పుడు సపరేట్ అయిపోయినా. హ్ ఆహ్. ఆహా ఆహ్.
ఇవ్వలే వండు తున్నారు.
చికెన్ వండుతున్న. చికెన్ ఇంకా పరోటా వండు. తున్న
వావ్ రే చికెన్
ఆ కాదు మసాలా చికెన్
మసాలా చికె వావ్
ఆహా ఒక్కటే ఉన్నా కదా పావు పావు కిలో తెస్తా అయిపోతాది నా
ఇంకా మంచిగా ఉన్నది మీ లైఫ్ మంచిగా జీవిస్తా డు మీరు
అవును
మనకు ప్రైవేసీ ఉండదు నీకు ప్రైవసీ అంటే చా చాలా ఇష్టం కదా నాకు కూడా కానీ ప్రైవేసీ ఏమి ఉండదు లైఫ్ లా
పోయానా కదా
ఉ
ఆ సపరేట్ రూమ్ ఉంటుంది నాకు దాంట్లోనే ఉంట
మంచిగానే అన్నది అదృష్టం ఉండాలి
అ
ఇంకా చెప్పండి రాత్రి ఇప్పుడు ఏమైన్నా మూవీస్ చూస్తారా లేకపోతే రీల్స్ చూసుకుంటారా
చూద్దామంటే మంచి మూవీస్ ఏం దొరుకుతలేదు ఇగా అందుకే రీల్స్ చూసి ఇంకా మంచి చిది దొరకాలమా అవి ఉన్నాయి కానీ యూట్యూబ్ లో లేవు వేరే ఛానల్ల్లో ఉన్నాయి అది ఇంటర్ దొరకాల ఇంకా అ
ఉ
అది నిజమేనా అద్దం ముందు పండుకుంటే అద్దంలో పోతారు అని
ఒకసారివి చూ చూడండి కదా
డైలీ ఆ ఇంత ముందే పండుకుంటుంటే నాకు భయంమయితాంది నైట్ నైట్ ఎప్పుడు లేస్తున్నా అంటే ట్వెల్వ్ ఫార్టీ అట్ లే న్నా నేను లేసి ఇంకా టూ వరకు నిద్రనే వస్తలేదు నిన్న కూడా అట్లనే అయింది మొన్నది పండుగ రోజు నుంచి అక్కడ వేరే ఇంట్లా పండుకున్నా నేను మంచిగా నిద్ర వచ్చిద్ది ఇక్కడ పండుకుంటే ఏమైందో ఏమో నాకి ఏం అర్థం కాలే
మీరు హార్రర్ మూవీలా చూసిన్రా ఏంటిది ఎట్లా
కాదు రీల్ విన్నానేను
రీల్ ఇప్పుడు వస్తున్నానా ఇప్పుడే వస్తున్నా రిలీజ్ పాత రీలా
ఎవ్వరు ఈలె ఆది
కామెంట్స్ చూసిండ్రా కామెంట్స్
చూడలే
ఆ ఫేక్ ఉంటది కామెంట్స్ చూడండి కామెంట్స్ చూసినాక తెలుసు వది అటు అటుగాని ఎందుకు మరి వెల్ళగా మరి
ఎందుకు భయమయితంది
నాకెందుకు భయమతుంది
మిర్రర్ ముందే పడుకుంటారు కదా
మిర్రర్ ముందు కాదు సైడ్ సైడ్
ఆ నేను అద సీదా నా కాలు మొత్తం గుంజు కొని బదడలోపోతే నాకు భయమవుతంది
అట్లా ఏం ఉండది
తెలుసు నమాస్ చదివి
ఉమ్ ఉమ్ ఇంకా జాబ్ చేస్తున్నారా సింగిల్ ఉంటే
అవును జాబ్ చేస్తున్నా ట్వంటీ థౌసండ్ అస్తది నాకు
వె వ వావ్ మంచిగానే ఉండది
ఇంకా నైట్ స్టే నైట్ లొ కూడ చేస్ తగాని
ఆ
అవును ఆఫీస్ వర్క్ ఉంటది. వర్క్ ఫ్రమ్ దానికి టెన్ థౌజండ్ ఆ టెన్ థౌజండె ఆ అవును మరి అట్లనే ఉండాలి గర్ల్స్ అంటె వేరె బాల్ల మీదె ఇప్పడి వరకు డిపెండ్ అయి ఉంటారు చెప్పండి
అవును వేరే వాళ్ళ మీద అస్సలు డిపెండ్ గా పెళ్లిగా ముందు పెళ్ళి కాకముందు కూడ పెళ్ళి అయిన తర్వాత కూడ ఉండద్దు ఇట్లా లేకపోతే మా మన వాల్యూనె ఉండది
నాది అయితె ఏముంది నేను పెళ్లి చేసుకుంటె పని చేయ అంతె పెళ్లి ముందు కూడ పని చేయాలి పెళ్లి తర్వాత కూడ పని చేయాలి అబ్బా బబా మంచిగానె ఉంది
మన వ్యాల్యూ ఉండాలి అంట్ టె చేయాలి పైసలతోనె మన వ్యాల్యూ తెలుసా ఏది
ఆ
పైసలు లేకపోతె ఏం వ్యాల్యూ ఉండదు
అది కూడ ఉంది కాని ఏమో నాకు అట్లా తెల్ అట్లా బైమైతాది ఎందు అంత స్ట్రగుల్ చేసి ప్లేస్ అయింటాం తర్వాత గుడా లైఫ్ అట్లనె ఉంటె ఎట్ల మరి
ఉండది అట్లా అది మనం చేతుల మీద ఉం టది మే మనం ఎట్ల లైఫ్ జీవించాలో
అవునా
ఉమ్
మరి మీరు తిన్నారా
తినలే తినలే తింటా ఇప్పుడు తర్వాత ఇంకా వండలే
వండలేదా
హుమ్ సరే మరి చేస్తా మళ్ళా అక్క బాయ్